ఆ హలో నమస్కారమండి
నమాస్కారం నమస్కారం
కనీసం ఏం వుంది అండి అట్లా ఏం లేదు
సినఫ్ అవునండి ఫ్రీ యే ఉన్నా ఇప్పుడు సాయంత్రం ఐ ఇంది కదా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్ తున్నా అలా బయటికెళ్ళి చల్లగా గాలి తర్టి డికిరి వస్తే బాగుంటాది
డిన్నర్ అయిందా అండి
అ
నైట్ డిన్నర్ అయిందా లేదా
కాలేేదండి ఇంకా డిన్నరు
ఉ
ఊ
కాలేదా బిచ్ హలో మీకే అక్క గ గవర్నమెంట్ ఇల్లు వచ్చిందా అండి మీకు
మాకా అండి ఇంద్రమ్మ పథకం వచ్చింది మా మమ్మీవోళ్ళకి ది కాకపోతే వద్దని క్యాన్సల్ చేశానండి అది అవసరం లేదని హోల్డ్ లో పెట్టేేశా
మీ వార్డ్ లో ఎన్ని ఎన్ని ఇల్లు వచ్చినాయండి
మాకెంత అండి ఒక మా మమ్మీకే వచ్చింది ఆ వాళ్ళు అంటుండ్రు
కౌన్సిలర్ ఉంటరు కదా ఆ కౌన్సిలర్ కి ఇయన్ని వాడ్ ఇలా ఎన్ని అచ్చినాయ్ టున్న ఇళ్లుస్
అలా అడుగు తే చూడండి ఒకటి ఈ రెండు మూ
హు
ఆ ఇంకా నాలుగు లెక్క పెట్టాలె అది గట్టిగానే
ఆ ఇరవై ఇరవై ఆరు వచిన్ ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వచ్చినాయా అండి
మా క్వోలనీలో చూస్తే ఒక ఆరు ఇళ్ళయితే ఉన్నాయండి ఇటు
ఊ మా క్వోలనీకయితే మరి ట్వంటీ సిక్స్ వచ్చినాయ్ అనీ
అంటే మా ఏరియాలో పట్టి ఇంక ఏరియాలో నేను చూడలేదు అది మనకి తెలవది గదా ఎన్కైర్గల్ ది లిస్ట్ నేన్ చదవలే ఇంకా
దీని ప్రోసెస్ ఎట్లా ఉం ఉంటదండి ఇప్పుడు సెకండ్ బిల్ కూడా వచ్చింది దీన్ని సేకండ్ బిల్ ది ప్రాసెసింగ్ ఎట్లా ఉంటదండి ఇప్పుడు మనం ఫామ్ ఫిల్ ఆప్ చేస్తే రాగలదా వస్తదా
ఎప్పుడు అంటే సెకండ్ బిల్ అంటే అర్ధం కాలేదండి ఎలా చెప్పాను ఆ ఆ రెండో విడదలా
ఆ ఫస్ట్ విడుదలకి ఇప్పుడు మనం ఎట్లా మన టెంట్ యేసి వారు ప్రజాపాలన అప్లై చేసిండ్రు
ఓకే
దాన్ని ఫామ్ నింపి మనకి ఏం ఇల్లు లేదు ఇల్లు లేని వల్ల మనకు ఫామ్ నింపీ మరి ఇల్లు లేదు జగ లేదు మేము కిరాయాకు ఉంటాన్నం అని అప్లై చేసినం దాని వల్ల గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయితది శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఏం చేయబడతాది మనకి వాళ్ళు వాళ్ళు వస్తారా ఫోన్ చేస్తారా మాకు ఎట్లా అన్నట్టు
అది శాంక్షన్ అయినాంక ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు అండి
ఆహా
ఓకేనా శాంక్షన్ అయి ఆ ఆ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి కాలనీలో వచ్చి
మ్మ్
మీరు అక్కడ ఏది అయితే మొబైల్ నెంబర్ రాపిస్తారో ఆ నెంబర్ ప్రకారంగా ఫస్ట్ అప్పుడు మీకు కాల్ చేస్తారు
ఆ
కాల్ చేసి మీకు ఇ ఇందిరమ్మ ది శాంక్షన్ అయిందండి మీరు ఎక్కడ ఉన్నారు ఇక్కడికి రండి అని చెప్తారు వచ్చినంక చెప్ సర్ మీకు ఇట్లా ఇందిరమ్మా శాంక్షన్ అయింది మీ ప్లేస్ ఎక్కడ ఉంది మీ ఇల్లు ఎక్కడ ఉంది చూపెట్టమంటారు పోయినాంక చూస్తారు చూసి ఆ ప్లేస్ ఎంత ఉంది దీంట్లో ఇందిరమ్మ వస్తదా రాద చూసి అది కరెక్ట్ క్లారిటీగా చూసి దాంట్లో వస్తే వస్తాది అంటారు లేకుంటే లేదు అంటారు
మ్మ్ వచ్చిన తర్వాత ఎట్లా ఇల్లు తీసి ఉండాల అండి మొత్తం
ఆహా ఇప్పుడు ఫస్ట్ అప్ ఆల్ మీకు ఎంక్వైరీకి వస్తారు కదా ఎంక్వయిరీ కి వచ్చినంక శాంక్షన్ అయిపోతే ఇంత ప్లేస్ లో ఇంత ఇల్లు పడుతుందంటే అప్పుడు మీకు చెప్ చెపుతారు ఇది మొత్తం తీసేయండి ఓపెన్ చేసి ఉంచేకోండి
మ్మ్
బెడ్డే గిడ్డే అది మొత్తం చెపించాలని చెప్తారు వాళ్ళు చెప్పినంక ఆ ప్రాసెస్ ఆ ఒక ఒక నెల టైం పడుతది మీకు ఎట్లా
ఆ ఆ
అంటే మీరు ఇల్లు ఇప్పాలే మొత్తం సాప్ సాప్ గా అంటే క్లినింగ్ చేసుకోవాలి క్లినింగ్ చేసుకున్న అ ముగ్ ఆ ముగ్గేస్తారు ముగ్గేసినప్పుడు వస్తాడు ముగ్గు వేసినప్పుడు ఫోటో గుంజుతాడు తర్వాత బొక్కలు త్వవాలి తర్వాత అది పిల్లర్స్ వేయ్యాలి బెడ్ ఏయ్యాలి ఇది ఉంటది ఇగ ఈ ప్రాసెస్
అవునవును
మ్మ్ అట్లా అయ్యి అక్కడి నుంచి బిల్లులు పడతా ఉంటాయి మీకు
ఇప్పుడు మనకి బెడ్ కు ఒక ఫోటో ఉంటాదండి బెడ్
ఆ ఉంటది కదా ఆ బెడ్డు పడ్డాంక ఒక ఫోటో ఉంటది
తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసి అప్డేట్ చేస్తారు
అప్డేట్ చేస్తారు ఫస్ట్ బిల్ పడుతది దాని తర్వాత గోడళ్ గోడళ్ లేపాలి గోడళ్ లేపాలి పిల్లర్ లతో సహా ఉమ్ గోడలు లేపి సజ్జ లేవల్ సజ్జ లెవల్ దకా వచ్చేదాకా మళ్ళ ఒక ఫోటో ఉంటది స్లాబ్ పడ్డాక ఇంకో ఫోటో ఉంటాది
లేడీస్ కేనా జెంట్స్ కుడా కూడా జెంట్స్ కి కూడానా ఇది లేడీస్ కే దించుతారా ఫోటో
ఇప్పుడు మీరు లేడీస్ తోటి ఇల్లుందా జెంట్స్ తోటి ఇల్లుందా అది కూడా ఉంటది ఆ లేడిస్ తోటే ఫోటో తీస్తాడు క్యాండేటిని పెట్టి ఫోటో గుంజుతాడు
స మన స్లాబ్ పడక ముందు ఇప్పుడు బ్లడ్ లెవెల్ ఒకటి ఉంటది స్లాబ్ లెవెల్ ఇంకోటి ఉంటది ఇంకా స్లాబ్ పడ్డ తర్వాత కూడా ఇంకోటి ఉంటది
ఒకటి ఉంటంది అవును మొత్తం పర్మనెంట్ మొత్తం కంప్లీట్ అయినాక ఫోటో గుంజుతాడు ఇంద్రమ్మ పతకం వచ్చేసింది
మొత్తం పెయింటింగ్ గింటింగ్ అయిన తర్వాత ఇంకోటి ఉంటది
అవునండి అది మొత్తం అయినాకనే కదా ఇప్పుడు చేసేది వాళ్ళు కూడా చెప్పేది
ఉం ఈ గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు స్కీమ్లు కూడా శాంక్షన్ చేసిన్రు అవి గ్యాస్ కి అని పైసలు ఇస్తండు అది కూడా శాంక్షన్ అయిందా
ఇంక కాలేదండి అది ప్రాసెస్ లో ఉంది అది ప్రాసెస్ లో ఉ
గ్యాస్ కి మూడుందల్ల్ ఆ ఎంతో రిటర్న్ అయి
తక్కువ చేస్తుండు ఆ ఆ అంటుండు గాని ఇంకా అది ప్రాసెస్ లో ఉంది అది ఇంకా కాలేదండి ఇంక రాలేదు అయ్యే వరకు కొద్దగా టైం పడుతది
పడతానే అంటనరు పైసలు కొందరికి పడతలేవు అంటన్నారు అది నిజంగానే లేదా మీకు పడతానయా గ్యాస్ పైసలు ఏమన్నా
లేదండి మాకైతే పడలేదండి ఇంకా
ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా పడలే
లేదండి పడలేదు కదా ఇంతవరకు అయితే ప్రస్తుతానికి ఏం పడలేదు మనకి
ఇప్పుడు లేడీస్ కి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కూడా అది కూడా అన్నారు
అది అది కూడా అయితే శాంక్షన్ కాలే కదా
ఇంకా కాలేదు
అది కా అది ఇంకా శాంక్షన్ కాలేదండి అది శాంక్షన్ అయితే ఊరు మొత్తం తెగబడుతరండి
ఆ ఇది ఈ ఇల్లు జగ జగ లేనోళ్లకి కూడా జగ ఇచ్చిన్రు దాని కూడా మాకు పేరు వచ్చింది మరి ఎట్లా అంటే ఇస్తారా లేద అని
లేదు లేదు ఇస్తారు ఇస్తారు
ఇంకా శాంక్షన్ కాలేదు అనుకుంట అది
ఆ కాలేదు కాలేదు అలా వస్తే ఇస్తది ఖచ్చితంగా మీ లిస్ట్ లో మీకు కా మీ పేరు వెళ్లినాక అది కన్ఫామ్ గా ఇచ్చుడే అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చరు లేదు అండి మాక్ మమ్మీ వాళ్ళకి ఇంద్రమ్మ పథకం వచ్చింది నేను వద్దన్నాను కాన్సిల్ చేపిచానండి ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళకు ఒకవేళ ప్లేస్ ఆపిల్లు అది కూడా కాన్సల్ చేశాము
మీరు ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ ఓకే ఉన్నదా లేదు వేరే గవర్నమెంట్ ఉ ఏమన్న ఎంచుకుంటాడ్రా మీరు ఎట్లా
నేనైతే అనుకుంటకిి ఇగొండి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే
ఆ
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల ఎందండీ చాలా రియలిస్ స్టేట్ కూడా పడిపోయింది ఆ విపరీతమైన మొత్తం ఎక్కడ ఉంది మీకేమైనా కారోబార్ ఉందా మీకేమైనా బిజినెస్ నడుస్తుందా
నడుస్తలేదు
కాగ కాగజ్ నగర్ నంబర్ వన్ జిల్లా జిల్లా కావాలే కాగజ్ నగర్ జిల్లా కావాలె
ఆ
పల్లెటూరు లెక్క పేరుపడి ఉన్నాదండి కాగజ్ నగర్ లో ఏం స్థలం తక్కువ పోయింది చెప్పు చెప్పండి మీరు ఆ ఇక్కడ జైలు వేయొ చ్చు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వెయ్యచ్చు ప్రతి ఒక్క వస్తువుకు మీకు ఫ్రీడమ్ ఇక్కడ ప్లేస్ కూడా ఉంది చాలా ప్లేస్ ఉంది కదా మన ఊర్లో
అవును
ఇప్పుడు కాగజ్ నగర్ లో ఫుల్ ప్లేస్ ఉన్నది
అవ్ అవును ఉన్నాయి
జిల్లా చేయకుండా ఎట్లా పెట్టిండు చెప్పండి దీనికైతే జిల్లా అయితే చేయాలి కదా కంపల్సరిగా
అవును నేను డిస్రిక్ట్ కావాలని కొ
ఒక ఒక పల్లెటూరో లెక్కపెట్టిండు ఈ ఊరిని
అవును
ఊ
అది కూడా అది కాగజ్ నగర్ అనేది పేరు కూడా ముందు పట్న అది ఏమంటారు మన పట్నం అని అంటుండే దీనికి అయితే పేపర్ మిల్ పడిన తర్వాత పేపర్ మిల్ పడిన తర్వాతనే కదా కాగజ్ నగర్ అనే పేరు వచ్చిందంట కదా
పేరొచ్చింది అవునండి పేపర్ మీల్ పడ్డంకనే
కంపెనీ పడ్డదనే కాగజ్ నగర్ పేరు అని వచ్చింది దీనికి
అవునవును అంతే కరెక్టే అది
ఉమ్
అట్లా ఉంది ఏం చేస్తారు మన ఊర్లలో అలా ఉన్నారు పొజిషన్లు చూసి
ఇప్పుడు మీకు ఎమ్ మన ఏమంటారు పింఛన్లు గించను బరాబర్ ఎవరికైనా వస్తందా మీ మమ్మీ వాళ్ళకు వాళ్ళకి ఇట్లా గవర్నమెంట్ నుంచి మంచిగా
గవర్నమెంట్ నుంచి అది మా మమ్మీకి వస్తాదండి పింఛన్ వస్తాదండి హ్యాండిక్యాప్ అది ఖచ్చితంగా రావాల్సిందే అది ఆగది అవునవును
ఉ మీ డాడీకి అయితే లేదు పించను సిక్స్ సిక్స్టీ ఇయర్స్ లేదేమో
లేదు లేదండి సిక్స్టీ కాదు అండి ఫిఫ్టీ ఎయిట్ ఉన్నా కూడా వచ్చేస్తది పింఛను ఆ ఫిఫ్టీ ఎయిట్ లేదు లేదు లేదు అదొక ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా మీ ఇంట్లో ఎవరికైనా వస్ స్తుందా అండీ పించిన్ ఏమన్నా మీ డాడీకి వస్తుందా పించిని
అవును మా డాడీకి పించిని వస్తది కం
జనా లేకుంటే ఎస్ పెం పించనా అండి
గవర్నమెంట్ పింఛిని వస్తది ఎస్పి ఎం పించిని రిటైర్డ్ ది అస్తది కదా
అచా మీ డాడీకి గవర్నమెంట్ పించన్ కూడా అస్తదా
ఆ సిక్స్టీ ఇయర్స్ అయితేనే కదా కంపెనీల రిటైర్ అయితరు మా డాడీ కంపెనీల అప్పట్లో ఏమైందంటే ఏజ్ ఎక్కువ రాసుకున్నాడు మా
ఆహాహా
మా పెద్దనాన్న రిటైర్ కాలే గాని మా నాన్న రిటైర్ అయిండు హా
ఇప్పుడు మీ డా మీ డా మీ డాడీకి ఎస్టం నుంచి పించిను వస్తాడంట ఎంత వస్తదండి
అయ్ పించిని టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఏమో వస్తది
యెస్ ఐ జి యెస్ పెం దా
అవును ఆ
ఆ ఇది మామూలు పింఛన్ అయితే ఇది గవర్నమెంట్ పింఛన్ అయితే రెండు వేలు వస్తయ్
రెండు వేలు ఇది ఒక ట్వంటీ ఫైవొ ట్వంటీ సిక్సో వస్తయ్ ఒక యాసిడెంట్ ది ఇ బోర్డు అయి ఉన్నయ్ కదా దాన్ది సిక్స్ హండ్రెడ్ ఏమొ వస్తుందనుకుంటాన
టోటల్ గా ఒక నెలకు ఫైవ్ థౌజండ్ అయితే వస్తాయ్ అనుకోండి
ఆ ఫోర్ హండ్రెడ్ నా ఫు ఫైవ్ థౌజండ్ వరకు వచ్చేస్తది
ఫైవ్ తౌసండ్ వరకు వస్తయ
అందు గురించిగా ఎక్కువ శాతం ఎడు వెళ్తాలేరు ఇటనే ఉంటారు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ వాళ్ళే చూస్ ఉంటారు అడగకుండా
ఓకే అండి నేను నాతోటి టైం మాట్లాడేనదుకు కేటాయించినకు ధన్యవాదాలు చాలా టైం తీసి మాట్లాడారు చాలా చాలా థాంక్ యూ అండి ఓకేనా అండి
ఓకే ఓకే ధన్యవాదం అండి